ఏం చేస్తున్నారు
ఏం చేయలే నువ్వేం చేసాన్నావు
నేను కఖాలినే
వర్క్స్ ఏమి లేవా కాలేజ్ లో ఏమి లేదా
వర్క్స్ ఆ వాళ్ళు ఇచ్చారు
ఉ నువ్వు చేయడం లేదా
నను చేయడం లేదు నాకు ఇంట్రెస్ట్ రాల
ఆ
ఎందో ఆబ్సర్వేషన్స్ రి కర్డ్స్ చేయలేకపోతున్నా ఆ నేను ఒకటి రాస్తే సరిపోదా మ అబ్జర్వేషన్ అంట రికార్డ్ అంట లాస్ట్ క దాని వల్ల అ ఏమి ఉస్ ఉంటది
ఆ మళ్ళి చేస్తాది ఎన్నో తెచ్చి చెకేస్ అసల్ దాంట్లో ఎన్నో హోలేసేస్త ఆ ఎంత కష్ ఇష్టపడి రాసింటాం అసలు ఎన్ని లాబ్స్ ఓయినయ్ కే
మాకీ త్రేముండయ్
ఉ మ కూడ అన్నే సలు ఏందోలే
మీ టెక్ లైఫ్ లో ఆ రికార్డ్స్ అబ్జర్వేషన్ రాసుకొనికే సర్ పోతాన్ని చదివేది ఏం లేదు స్కిల్స్ ఏం పెంచుకోవడం అవట్లే
వాళ్ళ ఏమో ప్లేస్మెంట్ మీద ఫోక చేయమంటరు ఈ ఆబ్సెర్వెష న్స రికార్డ్స్ రాసుకునేకె జీవిత తమంత సరిపోత్
ఊ అవునవును
అ ఉ ఊ తిన్నావా
ఉహ్ ఇంకా లేదు నువ్వు
ఊహు ఇంకా లేద ఏమన్నా చేద్దాం వంటా అని ఆలోచిస్తన్న ఏమన్నా వంటలు వస్తె చెప్ చెప్పచ్చు కదా ఆ రెసిపీ ఏమనా షేర్ చేయచ్చు కదా
నేను తక్కువగా చేస్తా వంటలు నేను చేసినవయితే తె ఇప్పటి వరకు ఆ మ్యాగీ చేసా
ఊ మ్యాగీ మ్యాగీ నేను తినంలే చికెన్ ఫ్రై చేసినావా ఆహా నెన్ తిం ఇంతవరకు టచ్ కూడా చేసింది అదానీ మ్యాగీని ఇ న ఎందుకు నచ్చవు మ్యాగీ హిప్పి పాస్తాలవంత నచ్చవు
ఆహ బానే ఉంటుంది
ఊ ఏమో ఏ దాన్ని చూస్తే ఎందుకు ప్లాస్టిక్ ని చూసినట్టు తిన్నట్టు ఫీల్ ఉంటుంది ఉంది నాక్
అవునా టది మ్యాగి
ఊ వేడి వేడిగా తినేస్తే బాగానే ఉంటుందేమో కదా అది
ఉం అవునవును బానే ఉంటుంది చల్లగా ఆ వేడిగా ఉంటే బాగుం టుంది
ఉమ్ మళ్ళా ఒక మేమ్ చూసినను నేను ఎప్పుడు ఇన్స్టాలో ఒక ప్యాకెట్ సర్ పోదు రెండు ప్యాకెట్లు ఎక్కువ అయితుంది ఒక వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ వచ్చేటట్టు ఇది చేయొచ్చు కదా కంపెనీ అని బెట్టిన్నారు ఆ
ఆ ఒకరికి అయితే ఒకటి తక్కువ వస్తుంది ఇంకోటి ఎ
ఎక్కువయిపోతుంది ఆ వన్డఫ్ వన్ అండ్ హాఫ్ వచ్చేటట్టు చెయ్యండి అని ఏందో ఒక మీమ్ చూసిన నేను
ఇన్స్టాలనా
ఆ ఇన్స్టాలోనే ఇంకా చికెన్ ఫ్రై అన్నారు అద్ ఎట్లా చేసినారు
ఆ అవునా ఆ చికెన్ నీన్ ఉమ్ చికెన్ ఫ్రై అ చెప్తాను అపై పొంగన్న చికెన్ ఫ్రై అ నేను ఫస్ జో ఆనియన్స్ టమాటో మిరపలు ఏమంటారు ఇంగ్లీష్ ని
మేరకయల్ని చిల్లీస్ అంటారు ఏం ఇంగ్లీష్ లోనే ఏం అవసరం లేదు తెలుగులో కూడా చె కొంచం తెలుగు వ వచ్చు నాకు కూడా
ఆ మీరుపుగాయాలు
ఆ మనుపకాయాలు
టమాటాలు ఆ కోసుకోవాలి రెండే ఎల్లిగడ్లు కోసుకోవాలి కేజీకి అయితే సరిపోతది వన్ కేజీకి ఒక టొమాటా చాలు ఇంగా ఎ కొంటే తీయగా వచ్చేస్తాది మ్మ్ మళ్ళ పచ్చిమి ర్చి ఒక సిక్స్, సెవెనో తీసుకో
ఓ మీరు మీరు చెప్ తనేది గ్రీన్ చిల్లి చికెనా
అట్లేం లేదు అంటే గ్రీన్ చిల్లీలో నార్మల్ గానే
సరే చెప్పండి
మళ్ళా ఆయిల్ వేసుకొని ప్యాన్ లో
మ్మ్
ఫస్ట్ ఈ ఆనియన్స్ టమాటో మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాల
ఆ
ఆ తర్వాత చికెన్ కడిగి ఆ ఫ్రై అయిపోయిందండి చికెన్ కడిగి ఆ పాన్ లో వేసెస్ మంచిగా మళ్ళీ ఫ్రై చేస్తా ఉండాల మళ్ళా పక్కన వచ్చేసి మసాలాకిి ప్రిపేర్ చేసుకోల్ల మసాలాకొచ్చి వన్ కేజీ కి అయితే ఆ తెల్లగడ్డలు రెండు
మ్మ్
అల్లం కొంచెం తగినంత వేసుకొని కొబ్బెరా ఇంకా వేసుకునే కావంటే దాంట్లోని ఆమ్ మ దాన్లలోనే కొత్తిమీరా పుదీనా వేసినా కూడా బానే ఉంటుంది. వేసి మిక్ క్సి పట్టేసి
ఆ
ఆ మనం ఇప్పుడు ఎంచుకుంటున్నా ఫ్రై వేస్తాన్నాం కదా చికెన్ దాన్ని దాంట్లో మసాలా తక్కువ వేసి వేసుకుంటేనే మంచిగా అనిపిస్తది ఎక్కువ వేసుకునే దానికన్నా మసాలా ఆ చూసుకొని మనమెలా తింటామో దాని బట్టి మసాలా వేస్ కొని మళ్ళ ఫ్రై చేస్తా ఉండాల
మ్మ్
ఎంత మంచిగా ఫ్రై చేస్తే అంత మంచిగా టేస్ట్ వస్తుంది
ఉమ్
ఇంకొంచేపులు ఇంకా దించేస్తాము ఒక టెన్ మినిట్స్ ఉంది అన్నప్పుడు ఇంకొన్ని ఎలాంటి పౌడర్స్ అయితే మంచిగా ఉంటాయో అవి వేసుకోవాలి నేనైతే గరం మసాలా
ఆ గరం మసాలా చానా టేస్ట్ వస్తుందిగా నాకు చానా ఇష్టం ష్టం గరం మసాల
ఆహా బాగుంటుంది అన్నింటిలోకి వేసినా కూడా టేస్టీగా అనిపిస్తుంది అంటే ఎగ్ రైస్ అలాంటి వాటిల్లో
ఆ కానీ గరం మసాలా ఎక్కువ ఏసేస్తే మళ్ళా ఎగుటయిపోతుంది
ఆ
మీడియం గా వేస్తే బానే ఉంటుంది
ఆ మీడియంగా ఏ ఉమ్ మల్లా లాస్ట్ లో మనకి ఏమన్న కారం తక్కువగా ఉంది అనిపిస్తే మల్లా కొంచం కారం గరం మసాలా చిక్ చికెన్ మసాలా వేసి మళ్ళా ఫ్రై చేసి ఒక టెన్ మినిట్స్ నుండి ఆపేసుకుంటే బాగుంటుంది ఫ్రై ఆ లాస్ట్ లో దించేటప్పు ఇప్పుడు కొత్తిమీర
ఆ కొత్తిమీరా ఆ మ్యాండటరీ నేనైతే ఇన్స్ ష్ట లో ఎన్ని రెసిపీస్ సేవ్ చేసి పెట్టినా తెలుసునా
ఆహా
ఆసలు ఇవి ఈ మంత్ లో అయితే రంజాన్ లో
ఉ
ఫుడ్ రీల్స్ వస్తాయి ఇట్ట అవే వస్తాయి చికెన్ చేసేదంట ఎందో కొత్తిమీర చికెన్ అంట చికెన్ కీమా సమోసా అంట అస తిలేంటో అన్ని ఫుడ్ వే వస్త ఉంటాయి
ఆహా
నోట్లో నీళ్ళు వచ్చేస్తాంటయి
తినాలంటే చానా ఇబ్బందిగా ఉం ఉంటుంది గదా
చానా కష్టం అసలు మార్నింగ్ అన్నమే పోదు
హ కనీ తినాల్ల మల్ల హోల్ డే అంతా ఉండాలి ఆ ఆ
నేను గూడ మర్చిపోత త నేను అట్లా ఆ గుర్తు తెచ్చుకుని గుర్ గుర్తు తెచుకోని ఎంత కష్టపడి నమిలి మింగుతానో దాన్ని
అవును
ఉ ఇప్పుడు తినేసి నమాజ్ చేసుకొని పనుకొని మళ్ళ ఏట్కంతా లేసలకి అప్పుడే అరిగిపోయింటుందంత
ఆహా అంతే లే ఏం చెపలట
ఆ మళ్ళా కాలేజ్ కెళ్ళాళా కాలేజ్ కి పొయ్యి అంతా చూసుకోని వచ్చేలా అయిపోతుంది మళ్ళ నా కథ
ఉ నీళ్లు కూడా తాగకుండా ఉండలేమ
అసలు చనాా కష్టం ఇంకా ఎటో ఎన్నో ఉన్నాయంట చూద్దాం
ఎయిట్ డేసా
ఆ ఎయిట్ డేస్ ఉంది ఇంకా ఆ ఎయిట్ డేస్ పెట్ ట్టేసే ట్వంటీ ఫోర్ అయితేయి నావి ఫాస్టింగ్స్
ఆహ
ఉ ఇంకో రెసిపీ నేను చెప్తా చాలా ఈజీ రెసిపీ ఇది ఒక స్వీట్ రెసిపీ అనమాట
ఆహా చెప్పండి
ఇంకేమేమి కావాలంటే మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ బయటే దొ దొరుకుతుంది
ఫుల్ క్రీమ్ బ్రై బయటా
ఆ బయట బయట ఎక్కడన్నా డైవీస్ లోలాట్లా ఉంటుంది అది ప్లస్ ఐస్ క్రీమ్స్ ఉంటయ్ జూడవెెనీలాయిస్ క్రీమ్స్ ఫైవ్ రూపీస్ వీచ్ చిన్న చిన్నవి
ఆహ్
అద కావల్ల డ్రవ్వ కావల్ల
ఉమ్
ఈ తిరిగిటో ఫస్ట్ మనం ఏం చేస్సాం మిల్క్ బాయిలు బాయిల్ బొయిల్ చేసుకుంటాము ఆ మిల్క్ బాయిల్ చేసేటప్పుడు ఏం చేస్సామంటే ఇది ఆ వెన్నీల ఐస్ క్రీమ్స్ ఉంటాయి గదా ఈ వెన్నీల ఐస్ క్రీమ్స్ ఎందుకంటే మనం వేసేది వెనిలా ఎసెన్స్ లేకపోతే ఈ వెన్నీలా ఐస్ క్రీమ్స్ వేస్తాం అనమాట. అది వేస్ కుంటే వెనీలా ఫ్లేవర్ జస్ట్ ఆఆ స్వీట్ తింటే ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది
హ్మ్
ఆ అది ఒక కప్పో లేదంటే టూ కప్సో వేస్ 'కోచ్చు ఐస్ క్రీమ్ బాగా ఇంగా ఫుల్ క్రీమ్ మిల్క్ కదా ఇంకా కొంచెం గట్టిపడుతుంది మిల్క్
ఆహా
అలా రవ్వా ఉంటుంది గదా రవ్వ కొంచెం ఫ్రై చేస్ కొనీ దాంట్లో వేస్ సేల ఆ మిల్క్ బాయిల్ వచ్చి ఉంటుంది కదా. దాంట్లో వేస్ తీసి ఇంగా అదేందంటారు యాలకుల పొడినో లేకుంటే యాలకలు
ఆ యాలకల పొడి ఆ
అది ఉంటే అది కొంచెం ఏస్ కోండీ జస్ట్ ఆ ప్చ్
ఆహా
అంతే ఎక్కువ రవ్వ ఆ ఎక్కువ రవ్వ ఎయ్యకూడదు మ కానీ అంత ఎక్కువ రవ్వ ఏస్తే గట్టిగా అయిపోతుంది స్వీట. ఆ మీడియం ఊ అట్లా నీళ్ళు నీళ్లుగా గూడా ఉండకూడదూ. ఇప్పుడూ ఆ వన్ లీటర్ కీ ఒక్ ఒక చిన్న కప్పా ఒక మీడియం కప్పు ఆ రవ్వ ఏస్తే చాలు.
ఆహా
మళ్ళా డ్రై ఫ్రూట్సు కట్ చేసుకొని పైన ఏసుకుంటే తింటే నింజం సేమ్ ఐస్
ఐస్ క్రీమ్ దీంట్లో మనం షుగర్ ఏయల్సి
ఆ అవును షుగర్ ఎయ్యాలా. ఆ షుగర్ మర్చిపోయినా అసల్ నా మైండ్ లోనే షుగర్. షుగర్ వేయాల
అంటే రవ్వతో పాటేనా.
ఆ ఎప్పుడన్నా ఏయొచ్చు
ఆహా
ఊ
పొడి కొట్టు కోవాల్నా లేకపోత్ తే షుగర్ వేస్
ఆ షుగర్ వేసినా గూడా ఏం పర్లేదు. ప్చ్ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా రవ్వ తో ఏమన్నా రెసిపీస్ చేసినారా అంట్
రవ్వతో అయితే నేను కేసరినే చేసి ఇంకేం చేయలే
ఊ ఇది ట్రై చెయ్. ఆ ఇది ట్రై చేయండి నిజం బాగా వస్తుంది. నేను ఎప్పుడైనా తీసుకొని వస్తాను మీ కాలేజ్కి.
ఊ సరే సరే ఏం చేస్తున్నా
ఏం చేయలేదు ర పె అందరు బాన్నారు మీ ఇంట్లో బాగున్నారా
ఉ బాగున్నారు
సరే ఇంట్లో అడిగినానని చెప్పండి అందరినీ
ఆ సరే
ఇంకేమైతే
ఏం లేదండి
ఉ ఉండేదా ఆ అంతా బాగుంది స ఇంతమ్మా నిమ కాలేజ్ల అంత అంత బాగానే జరుగుతుంది రేపు ఎగ్జామ్ ఉంది ఎందో ప్లేస్మెంట్స్ ది
అవునా
సరే బాయ్